హాయ్ అండి
హాయ్ అండి నమస్కారం అండి
నమస్కారం అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నార అండి
బాగున్నాము అండి ఇంట్లో అందరు ఎలా ఉన్నారు
బాగున్నారండి తిన్నారండి
తిన్నామండి
తిన్నారండి
మేము ఉప్మా తిన్నామండి
అవునండి
అవును మీరేం తిన్నారండి
మేము ముద్దను సాంబార్ తిన్నామండి
ఒకే నియా హో ఇప్పుడు మీరు ఉన్న ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయా లేదంటే నార్మల్ గా ఉ న్నాయండి
ఎక్కువేనండి, మా రైతులకి ఎక్కువే ఉంటాయండి. ఎప్పుడు నార్మల్ ఎండలు వానలు ఎక్కడండి. మ రైతుల్కి అంత ఒకటే కదండి మాకు అన్ని ఓడ్చుకోవాలండి. మేము రైతులు
హే ఒకే మీరు రైతా అండి.
అవునండి, అవునండి. మీరండి
నేను కూడా ఒక రైతు బిడ్డనే అండి.
రైతు బిడ్డే కానీ, మీరేం చేస్తున్నారండి.
ఏంటండి.
మీరు రైతు బిడ్డే మీరేం చేస్తున్నారండి. అంత అలా అంటున్నారండి. రైతు బిడ్డల్లం, రైతు బిడ్డల్లం రైత్ చేసేవాళ్ళ లేరు కదండి ఇప్పుడు
మీరేం పాటలేసారండీ. తోట్లో
మేము అన్ని రా అన్ని రకాల కూరగాయలు పండిస్తామండి.
అవునండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి ఉన్నాయండి.
వంకాయ ఉంది, మిరుకాయ ఉంది, టమాటా ఉంది.
అవునండి అవన్నీ మీర్ రేప్ మార్కెట్ కి తీసుకెళ్తారా లేదంటే ఎక్కడికి ఏళ్తారండి.
లేదండి. అన్ని మార్కెట్కి ట్రేలే ఏసి పంపిస్తామండి బులరాలో
ఒకే ఇప్పుడు బాగా ఉన్నాయండి ధరలు
అలాగే రైతులకి ఎప్పుడండి, బాగా ధరలు చిక్కేది. రైతులు ఎప్పుడు లాసే కదండి. మీదేట్ త్రుకండి. ఇదా ఉదిక్త్ రైతులుకేం తిక్కు కదండి. రైతులు త్రిబుడే పండించి, పంపించే అంతేనండి.
మీకు ప్రస్తుతానికి ఎక్కువ లాభాలుగా ఉన్నాయా, లేదంటే నష్టాలు. న్నాయాండి.
రై రైతు రాజాని ఊరికే అంటారండి. రైతు రాజు ఎప్పుడే, ఎప్పుడుండి లాభాలు వచ్చేది ఎప్పుడండి. క రైతే రాజు అని ఊరికే డైలాగ్ చెప్తారు అంతే అండి. రైతు ఎప్పుడు రాజు కాదండి. రైతు, రైతే అంతేనండి ఎవరున్నా, లాభాలు ఉంటే కదండి, రైతు రాజేది లాబ్ బల్ ఎప్పుడు వస్తాయండి రైతుకి
మీరే మార్కెట్ కి తీసుకెళ్ళండి. అప్పుడు మీకే లాభాలు వస్తాయి. మధ్యవర్తి ఖర్చులు తగ్గి పోతాయి కదా, మీకే దా లాభం వస్తుంది కదండి, మీరే తీసుకెళ్ళండి.
ఇంకేందండిమార్కెట్ లో అక్కడ స్లాట్ కావాలి, అన్ని కావాలి కదండి. అక్కడైతే మీడియేటర్ అన్ని చేసుకుంటారు. మన డైరెక్ట్ ఊరికే వెళ్ళి తీసుకోలంటే ఎవరు తీసుకోదని వచ్చి మార్కెట్ మండి అన్నీ ఉంటాయి, ఆ దాంట్లోకి వచ్చి తీసుకొని వెళ్తారు కదండీ. ఆయన్ని ఊరికేమనం పోయి గాడలో పెట్టుకుంటే ఎవరు రారు కదండి.
అవునండి, ఇప్పుడు మీ తోటలో నీరు బాగా వస్తున్నాయాండి.
అవునండి వస్తానైన్
అవునా ఇప్పుడు అందరికి బోర్లో నీటర్ నీరు తగ్గుతున్నాయి కదండి. మీకే బావనే వస్తున్నా నాయంటే బెటరండి. మీక్
అంటే మైయి మూడు పూర్లో చేసి ఒక్కటి చేసేపోదండి వస్తానేయండి ఎలాగే
మీకు మూడు బోర్లు ఉన్నాయన్
అవునండి
గ్రేట్ అండి మీరు మూడు బోర్లు కలిపి ఇప్పుడు నేటు చాలా వస్తాయా అండి.
అవునండి. అన్నిట్లికి సరిపోయినా తగ్గవి ఉన్నాయండి. అన్నిటికి సరిపో
ఏటండీ
అన్నిటికీ సరిపోత రకంగా వస్తాయండి ఆ ఎండకాలం కదండి కొంచెం తక్ వె కదండి ఈ వానలు వర్షాలు కాల వర్షాలు పడలేదు లు లాస్ట్ ఇయర్ అలా అంత ఉండవు కదండి రైతు అందకె కదండి రైతు అసలకే కష్టం అండి మీలాంటి అఫిషియల్స్ ఏం ఉండవు కదండి మీరు ఒక రైతు బిడ్డ అంటారు కానీ మీకేమి ఉండదు కదండి రైతులకే కదండి కష్టాలు
ఇప్పుడు రైతుకి కష్టం వస్తే అందరికి కష్టం ఐతుంది కదండి తినడానికి తిండి లేక్ క ఇబ్బంది పడతారు కదండి అందరు రైతుకొక్కడికే కష్టం ఐతుందా అండి
అలాగైతే రైతుకి ఏమన్నా చేయొచ్చు కదండి ఫిక్స్డ్ రేట్ అని ఏం చేయరు కదండి రైతు ఎలాగైనా అండీ మేము తింటనం కదా అనే తట్టు ఉంటదండి రైతుని ఎవరు పట్టించుకుంటలేదండి గవర్నమెంట్ పట్టించుకోట్లేదు ప్రజలు పట్టించుకోవడం లేదు
అవునండి అది నా చేతిలో ఏం లేదు కదండి గవర్నమెంట్ చేయాలవని మీలాంట్ మీ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న యూత్ అవన్ని మాట్లాడాల
మీచేతిల ఏమి లేదు మా చేతిలనే ఏం లేదండి అందరు కి అందరు మేము మీరు అనుకోకుండా అందరూ కై టే టేక్ కలిపితే ఒక ఇదైతుంది కదండి ఇట్లా ఇదైనా అట్లా ప్చ్
అవునండి మీరిప్పుడు రైతు కదా మీర్ మీరు రైతులు సంఘ సంఘం మీద ప్చ్ అంటే రైతు సంఘం మీద మీరెమన్న పో రాటం చేయండి
ఇగ వచ్చి పోలీసులు కొట్టి చంపేస్తారండి ఎన్ని పోరాటాలు చేయలండి మాది దాంట్లో పోరాటాలు పోరాటాలు అంటిగ్ ఇక్కడ పంటెండిపోతుందండి పొరలు చేయమా పంట పండేమ మేము ఏం చేయలేం రైతులు చెప్పండి
కే కా అది ప్రభుత్వమే చేయాలండి ప్రభుత్వమే దిగిరావాలి రైతులు
పోరాటాలు చేస్తేనే రైతుకు వాల్యూ అంటే ఇంగ ఇంకేంటిదండి పోరాటాలు చేసుకుంటుంటాం కదండి పండ్ల ఎందుకు లేదండి ఇంగ
అవునండి అందుకే చదువుకున్న వ్యక్తులు రాజకీయల్లోకి వెళ్ళాలండి
అలా వెళ్ళాలంటే మీ లాంటోళ్ళు చదువుకున్న వ్యక్తికి ఓట్లేయలేదండి డబ్బులు ఇస్తే చాలు ఓట్లు వేస్తామంటే ఇక ఎంత చదువుకున్న వేస్ట్ ఏ కదండి
అవునండి అది నిజమే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చి కీ
మరి ఇంకేమండి మీ మీ నాన్నగారు ఏం పండించేవారండి తోటలలో ఇప్పుడు పండిస్తున్నారా ఇప్పుడ గండి
ఇప్పుడు పండిస్తున్నారండి ఇప్పుడు మా నాన్న దోసకాయ పెట్టారండి తోట్లో
బాగుందాన్డి పంట ఎన్ని రోజులు అయిందండి అప్పుడే
అప్పుడే ఫార్టీ డేస్ అట్లా అయిందండి
అవునా ఇంకేం అట్లయితే థర్టీ డేస్ కటింగ్ పడుతుందండి
ఆ అవునండి
ఆ స్ప్రే లేనే బాగా కొడుతున్నారంండి
ఆ చేస్తున్నారంండి అంటే మా నాన్న ఎక్కువ ఆ న్యాచురల్ గా పండించడానికి ట్రై చేస్తున్నారంండి కెమికల్స్ అన్ని ఎక్కువ యూజ్ చేయట్లేదండి
అవున అది మంచిదే కానీ నాచురల్ గా పండిస్తే దిగుబడి రాదండి దిగుబడిది రాదంటే రై రైతుకి ఉండే రేట్ల్లో ఇంకా లాస్ వస్తుందండి ఏం చెయాలండి అన్ని కష్టాలె అండి రైతుకి
అవునండి మరి ఇంకేంటండి
చెప్పండి ఏమైన ఉంటే రైతుల గురించి కంటే మీకు మీరందరూ చూసారు మ రై మీరు కొంచెం మాట్లాడండి సోషల్ మీడియాలో అక్కడక్కడంతా పాపు చేయండి రైతులకు కొంచం సపోర్ట్ చేయండి అందరూ
అవును నేన్ సపోర్ట్ చేయడానికి రెడీ అండి మీర్ రెడీ అండి
మేము రెడీనే అండి మా కోసం మేము సపోర్ట్ చేసుకోమేమండి
హలో
చెప్పండి వినిపిస్తది కదండి మీకు
వినిపిస్తాంది అండి కొంచెం గట్టిగ మాట్లాడండి మీరు
గట్టిగానే మాట్లాడుతున్నామండి మీకు వినిపిస్తాందా అని
ఆ కొంచం చిన్నగా వినిపిస్తుందండి మాకు
అంటే మేము ఇప్పుడు తోటలో ఉన్నామండి ఈ టై లో కూడా తోటలో ఉన్నాం ఇంకప్పుడు ఏమి చేయికుండ తోటలో ఉంటామండి అందుకు కొ ఉండాలి కదండి టైం అనేది ఏముందండి రైతుల్కి ఆ టైం అన్న తోటల్లో ఏమన్నా ఉండాలి కదండి
అంటే మీరు కూరగాయలు పండిస్తున్నారు కదా ఇప్పుడు ఎందుకు మీరు పోయే మిర్చి అట్ల కావలి ఏం పోవాల్సిన అవసరం ఉండదు కదా కూరగాయలకి
లోవన్నీ వస్తాయి కదండి కూరగాయలు దాన్ని తక్కడానికి తినడానికి అడివిపందులు అన్నీ వస్తాయి కదండి అవునట్ అవునండి ఒక్కరే వెళ్ళాలి ఇగ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి ఎప్పుడంటే అప్పుడు రావాలండి
ఓకే మీ ఇంట్లో ఎవరు తోడుగా రారండి మీకోసం
ఎవరు రారండి
మీరు ఒకరే నడుచుకొని వెళ్తార లేదంటే బైక్ అట్ల లేదు
బైక్ లో వెళ్తామండి బైక్ లో వెళ్ నడుచుకొని వెళ్ళెకి దూరమండి మా తోట కొంచెం ఊరు ఇంటి నుండి అందుకు బైక్ బైక్ లో వెళ్ళాలి మబ్బు కదండి బైక్ లో వెళ్ళి బైక్ లో వస్తామండి
అవునులేండి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి
ఉంటుందండి ఒక ఎనిమిది కిలోమీటర్స్
అవున ఈ టైమ్ లో మీకు అంటే టార్చ్ అవన్నీ తీసుకెళ్
అయ్యో తప్ప కుండా కదండి బ్యాట్రీ అవన్నీ ఉండాలి కదండి రైతన్నాక అన్నీ ఇట్ లేకుంటే ఎలా వెళ్ళక అతుందండి బ్యాట్రీ కత్తీ అవన్నీ ఉండాలండి
ఓహో
ఆ అండి
మరి మీరు సేఫ్టీ గా ఏమనా తీసుకెళ్తారా అండి ఇప్పుడు అడవి పందులు అలా వస్తూంటాయి టయి కదా
ఏమి లేదు సౌండ్ సౌండ్ కి ఏమని తీసుకొని వస్తామండి సౌండ్ చేస్తే కొంచెం ఏమి రావు సౌండ్ చేసి కొంచెపు ఉండి వస్తామండి
మీ చుట్టుపక్కల తోటలో రైతులు వస్తారా అండి
వస్తారండి వస్తారండి వాళ్ళు పంటలు పెట్టినారు గదండి వాళ్ళు రావాలి గదండి
అవునా ఎక్కువగా మీ ఊరు సైడ్ ఏ పంటలు వేస్తూ ఉంటారండి
అన్ని పంటలని మాలాగానే అన్ని జేస్తా ఉంటారండి అందరు
ఓకే మీది అంటే ఏ స్టేట్ అండి మీది
మది ఆంధ్రానండి
ఆంధ్రాలో ఏ వంట ఏ డిష్ ఫేమస్ అండి
ఏమండి
ఆంధ్రాలో ఏ డిష్ ఫేమస్ అండి అంటే వంట
వంట పప్ప అండి
పప్పా అంటే స్వీట్ లో ఏం లేదా ఫేమస్
ఒక్కో ఒక్కో సైడ్ ఒక్కోలా ఉంటావు గదండి ఆంధ్రాలో ఒకటి ఒక్క డిస్టిక్ ఒకలాగా ఉంటుంది అలా ఉంటుంది కదండి
మీ సైడ్ పూతరేకులు ఫేమస్ కదండి
అవును అదే అండి ఒక్కో సైడ్ ఒక్కొక్కలా ఉంటుందండి ఒక్కొ సైడ్ మా మడతకాజా ఉంటుంది సైడ్ అవన్నీ ఉంటాయి కదండి
ఓ మీ ఇంట్లో అందరు చదువుకున్నారా లేదంటే నార్మల్ గా అందరు పొలం లో పని చేస్తుంటారా అండి
పొలంలో పని చేస్తున్నామండి అందరు
ఓ మీకు మీకు మీకు తిన్నలు కూడా ఉన్నారా అండి
సెకండ్ అమ్మాకి మ్యారేజ్ కాలేదండి
ఓకే ఓకే
బ కి మ్యారేజ్ చేసుకుందాంమంటే రైతు నీకు ఎవరు ఇస్తారు అంటున్నారండి
అవునులేండి ఇప్పుడు రైతులు అంటే అందరూ అదోలా చూస్తున్నరు ప్రస్తుత కాలంలో